ఏం చేయట్లేదండి. ఇప్పుడే అన్నం వండినం కూర్చున్నాం.
అవునా ఏమ్ చేయన్
ఏం చేస్తూ స్తారింగా
ఏం లేదు ఏముంది ఇల్లాలి సాయంత్రం వో చారు వచ్చినాంక వాళ్ళకి ఇగ పిల్లలకు ఏమైనా చేయాలిగా చేసిన చేసి పెట్టిన విల్లే కాసేపు రాసుకుంటరు, కాసేపు టీవీ చూసి తరు.
ఆ
పొద్దునే అన్నం తింటారు.
అదే లేదు. ఏం స్నాక్ చేసిరు మరి ఇయాలా
ఆ
ఏ స్నాక్స్ చెసిరు
మేమా పిల్లలు వాటర్ మిలన్ దేం తెప్పించుకున్నారు వాళ్ళ డాడ్ తో
అవునా
వాటర్ మిలన్ తెచ్చుకుని తిన్నారు అదే పుచ్చకాయ
చేయాలా
కర్రీ పాలకూర వండిన
అవునా పండగ ఎలా చేస్తారు
ఉమ్
పండగ చేస్తారండి ఉగాది మంచిగా మీరు
చేస్తాం మేము బానే వస్తారు ఇక్కడ మా కాడ పండగ అంటే ఇక ఉగాది అంటే ఐదు రోజులు కాల వాటితోటే చేస్తారు ఐదు రకాలంటే సాల్ట్ కారం వేప పువ్వు మామిడికాయ చింతపండు గుజ్జు వాటితోటి మంచి కుండా కూడ తెచ్చుకునే టోలు కుండ తెచ్చుకుంటారు మట్టి కుండలో చేసేటోళ్లు మట్టి కుండలో చెస్ ఎరు లేదనుకుంటే ఇంట్ల చ్చేంబుల చె రు చెంబుల చెత్తరు ఆ ఎట్లా చేసేటోళ్లు అట్లా చెస్ స్తారు చ్ చేసి దేవున్ ఇక్కడయన్ని కలిపి కంకణంకట్ కొన్ని కంకణం పెట్
ఇక్కడ ఇట్ సైడ్ బచ్చాలు పూర్ణలన్ స్తారు మా అమ్ముల సైడ్ అయితే గారెలు పరవన్నం సేమ్య పులి ఇట్లా చేసుకు ఉంటాం పాల తాలపు చేస్తాం
అవునా ని చె ఎట్లా చెసుకునేటోళ్ళు అట్ నే చెసుకుంట్రాండి ఎక్కడ ఎట్లా చేసేటోళ్లు అట్నే చేస్తారు ఇక్కడ కూడా బానే చేస్తారు శ్రీ రామనవమి కూడా బానే చెస్ టరు
అవునండి
ఆ చేస్తారు శ్రీరామనవ చేస్తానే ఉంటారు బానే చేస్తారు అన్ని పండుగలు ఏమన్నా మీరు ఇంట్లో ఏమన్నా చేస్తారా పిల్లకి
చేస్తామండి అప్పుడుప్పుడు ఏమైనా కావాలంటే చేసి పెడుతాం
ప్పుడప్పలాంటియి ఏమన్న అయి చేస్తారా మీరు
ఆ చేస్తామండి వాళ్ళకి ఏది కావాలి అంటే అది చేసి పెట్టాల్సింది
అవును కదా అంతే ఏదైనా పిల్లల కోసమేనయే ఇంకా
ఇగ వాళ్ళ డాడీ అయితే ఇగ వాళ్ళకి ఏది కావాలంటే అది తెస్తాడిగా మంచిగా
హు
తిప్పుతడిగా బండి మీద అటు ఇటు
హు
పుచ్చకాయలు ఫ్రూట్స్సు అవి ఇవి తేచ్చుకుంటరు బైటికి లిల్లీ సమోసాలు అన్ని తెచ్చుకుంటుండ్రు బానే వాళ్ళకిేది కావాలంటే అది తెచ్చి పెడతాడు
అవునా
పిల్లలు అన్నీ కూరలు గిన అన్నిీ ఏమనా తింటారా ఎం ఇబ్బంది పెడతా ఉంటారా ఏమన్నా తినకుండా ఇంట్ల
దాన్ని వినిపిస్తను
ఉంటారా
ఆ.. ఆ సతాయించే తింటారు నిన్
హు ఏమన్నా పచ్చళ్ళలం ఏమన్న పెడుతరా
పచ్చళ్ళు బాగా వె తరండి మా ఓళ్ళు
అయితే బానే పెడతారు అన్నట్టు మీరు, పచ్చళ్ళు బాగా తింటరు అని అంటే బానే పెడతారు అని అర్థం
పిల్లలు కూర ఉన్నా కూడా వాళ్ళకి పత్ చరీ కావాలి అ
తే మీరు పెడతారా బయట నుంచి కొనుక్కొస్తారా
ఇగ మా కంటే అమ్మ పెట్టి పం పిస్తది ఇగ మా అత్తయ్య కూడా తెస్తది అవే తింటరు ఇగ
మీరా దే బెట్టర్ ఇగ
మాక్ పెెట్టడం రాదండి పచ్చాళ్ళ్ పెట్టడం రాద్
ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ ఎట్లు నుంది వెదర్ బాగుందా
కొంచెం పర్లేదండి బాగా ఏం ఎండగొట్టట్లేగా కొంచెం చల్లగానే ఉంటంది కొంచం చల్లడి గాల్ స్ ఊ మంచిగా ఉంటాంది
ఉండలే ఇప్పుడే ఇంత ఎండలు కొడుతు ఏ
ఇంకా రెండు నెలలు ఎట్లుంటదో ఎండలు
అవును
హు
వే
అదే న ఎమ్ కర్రీ వండారు ఈ వాళ
ఏంగరే పాల కూర
పాలకూర వండార
హ్మ్ పాల క్
అ
తింటారు పిల్లొల్లు ఇగ
తింటారా మరి పాలకూరు ఆకూరలు తింటారా అండి
హు
ఆకూరలు తింటారా అండి
ఆకురాల ఇగ అట్లంట్లా మా మే తింటారు ఆకుకూరలు హు
పిల్లలు కూడా తినరు సరిగా ఆకుకూరలు ఉన్నప్పుడు ఎగ్గు ఉడక పేట్టిస్తే తింటారు ఎగ్గుతో పాటు తింటారు ఇగా వాళ్ళ డాడీ బెదిరిస్తే ఏ కర్రీ అయినా తింటారు నా దగ్గరకి వచ్చేసరికి అన్నమే తినరు సరిగ్గా
హు
హు అందుకే తినేటప్పుడు కొద్దిసేపు ఉండండి తిన్నంక వెళ్ళండి ఎటైనా అంటా
వాళ్ళ చెయాలన్నయే చెయ్యాలి పిల్లలు వద్దు అంటే మారం అస్సలు తినను కూడా తిననే తినరు మనం ఇగ బలవంతంగా పెట్టినా అను వాళ్ళు ఒక ముద్ద కూడా తినరు వాళ్ళ కోసంమైనా వండి పెట్టాలి లేదా అని అంటే ఆరోగ్యం
హు
ఇంకేమన్నా క్యారెటూ అయీ ఏమన్నా బీట్రూటు అయి కూడా బాగా బలమే పిల్లలక్ అయి
క్యారెటు వండుతాంది అప్పుడప్పుడు క్యారెట్ తురుమి కర్రీ వండుతాను పిల్లలు తింటారు బానే క్యారెట్, బీట్రూట్ తినరు.
హ్మ్ దాన్ని గుడా జ్యూస్ లెక్క చేసి పట్టి గుడా తాగి బలమే పిల్లలకి బాగా బాదము, పిస్తా ఏమ ఉన్నది ఆ రాయివి కూడా బలమే పిల్లలకు పల్లి పట్టీలు పల్లీలు వేయు
బాదం, జీడిపప్పు తిన్ టరు గాని మా చిన్నపిల్ల జీడిపప్పు బాదం తినది. ఒక కిస్మిస్ తింటది చిన్నపిల్ల.
మ్ బలమే అలాంటియి తింటే ఈ కూరలు ఈ ఇంకా ఇయన్ని తినవి అలాంటివి బలానికి అయి బలమే మంచిగా తింటే
ఆ
ఏమన్న తినని ఫ్రూట్స్ ఉంటే గుడా జ్యూస్ వట్టి ఇయొచ్చు పిల్లలకి అట్ల గుడ తాగొచ్చు
పైన్ ఆపిల్ అన్ని ఫ్రూట్స్ తింటరండి వీళ్ళు మంచిగనే
ఆ అట్లయితే పిల్ తినేటోల్లక్ మంచిగా అట్ల పట్టి ఈయచ్చు అట్ల గుడా
ఇగ అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతోని పైన్ ఆపిల్ గుడా తెప్పించుకుం ఆ మంచిగానే తింటారు ఫ్రూట్స్
ఆ
ఆ
బలానికి తింటే మంచిగనే ఉంటరు పిల్లల బక్కగా ఉండకుండ లావు ఉంటరు. చాలా మంది పిల్లలు ఎలా ఇయాళ తినకన్నామ్మ ఉంటరు. ఎంత పెట్టినా పిల్లలు అంతే తినర్లే. అ
హ
ఏ ఇంకా ఏం చేస్తున్నార్ మీరు తిన్నారా
మిన్ తినేసరికి నైన్ అయి
వంట గిన ఏం చేస్ తేరా
ఆ ఇప్పుడు పొద్దున్ ఉందండి కర్రీ. ఇప్పుడన్నం ఒకటే
నైట్ అయిద్దా మీరు తినేసరికి లేట్ అయిద్దేమో.
మిన్మం నైన్ అయితది. ఎయిట్ థర్టీ నైను ఒక్కోసారి నైన్ థర్టీ గూడా అయితది. ఇగా పడుకునే సరికి టెన్ను టెన్ థర్టీ అట్లా అయితదేమో.
ఉహ్మ్ పిల్లలు మంచిగా స్కూల్ కేళ్తారా.
మంచినే ఏళ్తారండి. ట్యూషన్ కూడా వెళ్తారు. సాయంత్
ఉహ్ హోంవర్కులుగినా జెస్ తారా మంచెయ్
హోం వర్కులు మంచినేస్తారంండి
హ్ ట్యూషన్ గిన ఏమన్నా ఎళ్తారా ఇంట్లోనే రాస్కోడం గిన ఏమన్నా మీరే చెప్తారా
ట్యూషన్కి ఎళ్తారండి ఇద్దరు ఎళ్తారు.
మీరు ఇంట్లో మనం చెప్ వినరు పిల్లలు ఎవరై
ఇంటిగాడుంటే. అటు ఇటు తిరుగుతా ఉంట్రూ. మనం చెప్పిన్ మాట వినాలు ఆ ఇల్ ఈ ఇల్ దు అదే ట్యూషన్ కెళ్తే కొంచెం మేడం భయం ఉంటది. చదువుతారు.
అవును
ఓ
అట్లా ఏళ్ళడమే మా
ఇంగా వాళ్ళకి తెలియాలి కొన్ రోల్ కొంచెం పెద్దగాయ్యే వరకు తెలిస్తే. వారకు వాళ్ళే చదువుకుంటారని ఇప్పుడు చిన్న పిల్లల్ గాదా.
ఉమ్
ఆహ్
వాళ్ళు కొంచెం పిల్లలు పెద్దయ్ దాంకా మి వాళ్ళకె తెలుస్త ఉంటాయి ఇంకా.
పిల్లలు మంచిగా చవుతారండి మీ పిల్లలు ఇద్దారు.
ఆ చదువుతారు ఈగ అట్ల అట్లనె వాళ్లు కూడా మంచినే చద్
ఆహ్
వీళ్లు ట్యూషన్ కి వెళ్లారు ఇగ్ ఇంట్లోనే. ప్రతిదానికి డబ్బుల్ తోమ్ముడుబడి ఉం అది గాద్ ఇంక్ ఎక్కువ ట్యూషన్ లోన ఇద్దరేయ్ సరికి బాగా అయిది.
ఉహ్ హు
మీ ఏళ్ళుడ్ ఇంట్లనే ఇంట్లోనే ఇగ
ఆహ టిఫిన్లు చేస్తారా మీర్ గా
ఆ చేస్తాం ఇంట్లో రోజు టిఫిన్లేంది తినరు. ఒక రోజు గూడా స్కూల్ కెళ్ళారు. టిఫిన్ లేం ఏదో ఒకటి చేసి పెడతనే ఉం ఆ
అవునా ఏం కూరా చేసి ఇంక మీద నాకు చేత కావట్లేదంటే అప్పుడు టిఫిన్ అయినా తెప్పించి పెట్టి మాత్రం పంపుతాడు అసలు ఏం తినంది అసలు పంపాడు స్కూల్కి కి అట్లాగనా మంచి అడి
ఆ సరే చేసుకుంటాం చూస్తామి
మార్నింగ్ మళ్ళ లేచి టి మార్నింగ్ లేచి బాక్స్ మల్ల వండి పట్. కొన్ది వా మధ్యానం మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పోయి తీసుకురావాలి. ఇదే ఇగ్ వీళ్ళతోటి ఇంట్లా. పని ఇగ
పిల్లల్ తొని ఇంట్లో పని సరిపోతది వీళ్ళతోనె అటు ఇటు తిరుగుడు అసలు. ఆ ఇంట్లోనే ఉండి
విమ్ ఆ
సమ్మర్ కి ఎటైనా వెళ్తారా అండి మీరు టూరు ఇంట్లోనే ఉంటరా
ఆ
సమ్మర్ కి ఎటైనా వెళ్తారా
ఇలా ఇంట్లోనే
ఇంట్లోనే ఉంట్రా
ఆ
మేము కూడా వెళ్ళమండి ఇక్కనే ఉంటాం
ఆ సరేం
సరే